ఆ హలో! గుడ్ ఈవెనింగ్ అండి.
ఉమ్ ఎక్కడ ఉన్నారండి?
ప్రస్తుతానికి ఇంటికాడే బయట ఫ్రీగానే ఉన్నా అండి చెప్పండి.
మ్ హు
ఇంకా చెప్పండి విశేషాలు టీ, కాఫీ అయిపోయిందా అండి.
ఆ లే లేదండి ఇప్పుడు నేను బయటనే ఉన్నాను.
మ్
బయట మార్కెట్ కి వచ్చాను. మార్కెట్ లో నుండి మాట్లాడుతున్నాను. అయితే ఒక వస్తువు ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఒక ఐటం అది మీరు ప్లంబర్ది చేస్తారు కదా. ప్లంబర్ ప్లంబర్ చేస్తారు కదా. మ్ అయితే ఒక నల్ల ఖరాబ్ అయిపోయింది. దానికి జార్స్ ఉన్నాయి. దానికి వెయ్యాలండి. ఏమేం పడతారండి దాంట్లో. ఏమేమి వస్తాయి దాంట్లో.
ఒక్క నిమిషం ఆ ఇప్పుడు చెప్పండి
ఇప్పుడు ఇంట్లో ఒకటి ప్లంబర్ది నల్ల కారాబ్ అయిపోయింది దాంట్ల ఏమేమిస్తాయి ఇగ
ప్లంబర్ అంటే ఎక్కడిది సింక్ దా ఉన్ బాత్రూమ్ దా సింక్ ది అయితే మనకి పైప్ లైన్ వచ్చి ఉంటది పైప్లైన్ వచ్చిన తర్వాత దాని హెడాప్టర్స్ ఉంటాయి కదా హెడాప్టర్ నుంచి మనకు వాల్ వేరే వస్
అవునవును అవును
ఉమ్ అక్కడ ఒక చిన్న వాల్ ప్రెషర్ కాడ ఆ జాలిది ఉంటది. దాన్ని వాల్ ఇప్పాలండి కరెక్ట్ పట్టు రాకపోతే అది ఇప్పాలి ఇప్పిన తర్వాత అండ్ల లోపల ఒక జాలి ఉంటది. జాలి దాని ఉల్టా తీసి ఆ జాలి తీసి క్లియర్ చేయాలండి క్లియర్ చేసి ఉమ్ సరి చేసి మళ్ళా ఫిట్టింగ్ చేస్తే మనకి ఏమైనా కచరా కిచరా ఉంటే ఎల్లి పోయినా కూడా క్లియర్ వస్తది అప్పుడు ఏంది మనకు వాటర్ కూడా కరెక్ట్గా వస్తదండి
ఆహా డ్యూటీ ఎప్పాడ కదండి మీది
అది డ్యూటీ నైట్ వస్తది అనుకుంటా అండి నైట్ వస్తదో డ్యూటీ బయటదే ఉన్నది ఇప్పుడైతే
బయటనే నడుస్తుంద డ్యూటీ మీది
బయట ఉన్న ఇప్పుడు చేయాలండి
ఆహా అయితే ఇ
లేనప్పుడు ఫ్రీగా ఆన్లైన్ ఏమన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా ఆన్లైన్ జాబ్ ఏమైనా చేసుకుంటా అండి ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లనే ఆన్లైన్ జాబ్స్ ఏమన్నా వస్తే చేసుకుంటా అండి
ఆహా అయితే అయితే ఒకటి ఏంటంటే హలో
హ్మ్
ఇది అల్మార్ ఇది ఈ గేట్ల లెక్క ఎలా ఉంటదండి నాకు అర్థం అయితలేదు అది గెట్లు గెట్లు
గేట్లు మనకి ఎట్లా అంటే దానిది ట్వంటీ ఎయిట్ నుంచి ఉంటదండి ట్వంటీ ఎయిటు, ట్వంటీ సిక్స్, ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అంటే మనకి లాస్ట్ గేటు అల్మరిది అంటే ట్వంటీ యాయిట్ యాయిటీన్ కేజీ ఉంటది లాస్ట్ అండ్ ఫైనల్ ఎయిటీన్ కేజీ ఉంటది ఎయిటీన్ కేజీ అన్ మంచిగా హెవీ ఉంటది చేసిన తర్వాత నలుగురు ఐదుగురు లేపినా కూడా లేవనట్ ఇట్లా ఉంటుంది ఎక్కువ శాతం ట్వంటీ, ట్వంటీ టూ కేజీ చేసుకుంటారు. అట్లా అవున్ ట్వంటీ, ట్వంటీ టూ కేజీ తీసుక్ కుంటారు దాంట్లో ఫ్యామిలీ చేసుకుంటే ఫ్యామిలీ టైప్ అల్మరి అని చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అది తని
ప్రస్తుతానికి ఇంకా మనం లాక్స్ మనం కొనిచ్చినమయితే ఇంకా బెస్ట్
ఆహా అది గే గేజే గేజ్ ఏ గేజ్ ఉండాలండి
గేజ్ మనకి చూడండి ట్వంటీ, ట్వంటీ టూ ఉంటే చాలండి ఎయిటీన్ కేజీలు అంటారు కానీ పెట్టారు ఎయిటీన్ కేజీ అయితే బాగా హెవీ ఉంటది పెడతా అంటారు కానీ పెట్ పెట్టలేరాల్లు మిషన్కి బెండ్ కూడా కావాలి కదా ఆ ఎయిటీన్ అని కూడా ట్వంటీ పెడతారు
ఆహాహా
అట్లా ఎయిటీన్ మీర్ చెప్పినా గూడా మీరు ఎట్లా గుర్తుపడతారు దాన్ని గేజ్ని ఆ ఎయిటీన్ కేజీ కావాలంటే మీ పర్సనల్ గా చేసుకుంటారంటే ఏం చేయాలి డైరెక్ట్ షాప్కు వెళ్ళి ఎయిటీన్ కేజి షీట్ చూపట్టెండి అని జెప్పాలి
అట్టట్టా ఆ ఆ
ఆడేం జేస్తాడు ఆ ఎయ్టీన్ కేజ్ది చూపెట్టుమంటే ఎయిటీన్ కేజీ చూపెడుతాడు కరెక్ట్ గా అప్పుడు ఏం చేయాలి ఆ గేజ్ది మనకి ఎన్ని షీట్లు తలుగుతే అప్ ఇప్పుడు దుకాన్ ను పిలిపిచ్చి ఈ షీట్లే కావాలి మనకి అలమారికి ఎన్ని షీట్లు పడతాయ్ ఒక ఫైవ్ షీట్లు పడతాయ్ ఎయిటీన్ది దాని ఎంత బై ఎంత ఉన్నది ఫోర్ బై సిక్స్ ది ఉన్నా అంటే ఫోర్ బై సిక్ సి ఎన్ని ఉం
ఉమ్ ఒక అలమారికి ఎన్ని పడ్
ఫోర్ బై సిక్స్ ఫైవ్ షీట్లు పడతాయ్
ఫోర్ బై సిక్స్
ఫైవ్ షీట్లు ఎట్లా అంటే బ్యాక్ ఒక్కటి పోతాయ్ ఫైవ్ ఫైవ్ అండ్ హఫ్ పడతది ఆ బ్యాక్ ఒకటి పోతది మొత్తం ఆ డోర్స్ కి ఇప్పుడు డోర్లు ఎట్లా అంటే మనకి ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ దొరికింది అనుకోండి అలా షీట్లు ఫోర్ బై సిక్స్ దొరుకుతే ఏమైతది అంటే అదే షీట్ ఇట్లా రెండు డోర్లు ఐతయ్ ఉమ్ లేదు అంటే ఎప్పుడు షర్ట్ షీట్ ఎక్స్ట్రా అయితది ఎట్లా? ఒక్క షీట్లోనే ఒక డోర్ దీయబడతాయ్ త్రీ బై సిక్స్ దొరుకుతే, త్రీ బై సిక్స్ దొరుకుతే ఏమైతది ఒక్కటే డోర్ దొరుకుతది. ఒకటే డోర్ తల్తే మళ్ళీ అది ఇంకో షీట్ తీసుకోవాలి ఉన్న ముక్కలు ఏం చేయ్యాలి అలా మన సెల్పులు తీయాలి సెల్ఫుల్ తీస్తే ఏమయితది, ఆ సెల్ఫుల్ కి కవర్ అయిపోతదండి
అవునా?
అల్లషా సెల్ఫ్ కూడా మనకి సైజ్ ప్రకారం రావాలి లా
ఉమ్
అట్లా ఆ సైజ్ ప్రకారమే రావాలి ఆ సైజ్ పకారం రాకపోతే షీట్ వేస్ట్ ఐపో
వేస్టే కదండి అవును లాభం ఏమి ఉండదు ఇగ
వేస్ట్ అయ్యి పోదు అట్లా అని దాని షీట్ ప్రకారం చూస్కొని ఎన్ని షీట్లు ఐదు లేకుంటే ఆరు షీట్లు పడ్తాయ్ ఎట్లైనా కూడా మనకు ఇంకా ఎయిటీన్ కేజ్ అవసరం లేదు ఎయిటీన్ కేజ్ ఎట్లా అంటే ఎయిటీన్ డోర్ పెట్టు మనాలి ట్వంటూ ది బాడీ అనాలి
ఆహాహా జా
ట్వంటీ బాడి పెట్టుమనాలి ఎయిటీన్ డోర్గు పెట్టుమనాలి అట్లానే పెడ్తారు ఎక్కువ శాతం
అంటే డోర్ ఆ ఆ అంటే ఎవ్వరైనా చూసేరంటే ఫస్ట్ తఫల్ డోర్ కె ఓపెన్ చేస్తారు కదా కదా
ఆ ఆ డోర్ ఎందుకు హెవి అంటే
అంతమంది బ్యాక్ సైడ్ పెట్టారా అండి బ్యాక్ సైడ్ కూడా హెవీ ఉండాలి కదా
బ్యాగ్కు హవర్ వె హెవి బెటరు
బ్యాక్ సైడ్
బాడి ఆ సైడు బ్యాక్
ఆ అదే అంటున్న అండి లోపల మీరు నార్మల్ పెట్టు కుండా నడుస్తది కానీ లోపట లోపట అవి కాణాలు ఉంటాయి కదా బట్టలు పెట్టేటి దానికి నార్మల్ పెట్టే డే నడుస్తుంది కాకపోత టోటల్ బాడీ పర్సెంటేజ్ ని బరంబర్ గేజ్ ది పెట్టాలి అంటున్నా
ఆ ఎట్ల పెట్కోవచ్చు మనం ఎట్లాంటే అట్లా పెడతారు అట్లేం లేదు మరి డబ్బులు బక్ ఖర్చుపోతాయి ఎయిటీన్ కేజ్ అంటే మనకి మొత్తం సైడ్ బెండ్ కావాలి బ్యాక్ బెండ్ కావాలి పచ్చి కొట్టే తందుకు రావాలి ఎయిటీన్ గేజ్ ది బాగా హెవీ అయిపోతది ఎయిటీన్ గేజ్ పర్ఫెక్ట్లీ అంటే
టూమచప్పత్తదేమొ గదా విపరీతమైన టూమచ్ ఐపోతదేమో ఆ ఎంత అమౌండ్ పడతదండి దానికి ఒక ట్వంటీ థర్టీ పడ్తదా
ఏ ఎయిటీన్ కేజ్ వరకు అంటే ఓ పోతాయి ట్వంటీ ఫైవ్ వరకు పోతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు పోతయి ఎయిటీన్ గజ్ పర్ఫెక్ట్లీ అంటే
సటాన్ వరకు పోతయ్ కదా
ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పోతయ్ దాని కరెక్ట్ మనం చేసి ఇస్తనం కదా మనం షీట్లు తీసు కుంటాం కదా అట్లా మనం షీట్లు తీసుకొని ఇస్తాము కదా దానికి చేసేటోడు కూడా త్రీ థౌజండ్ లేకుంటే ఫైవ్ థౌసండ్ తీసుకుంటాడు ఆడే ఉ తీసుకొతందుకు ఆడే ఏంపితీసుకుంటాడు ఆ
అవునా
ఇంకా చెప్పండి విశేషాలు ఏమున్నాయి ఏంది
చెప్పాల అండి అదే అని అడుగుతున్నాము
మీరు తీసుకున్నార అండి మీ ఇం
ఆ చేయిచ్చినా అండి ఇంతకు ముందు ఒకటి చేయిచ్చిన ప్రస్తుతానికి అదా అది బాగుంది అయితే మళ్ళా నెక్స్ట్ ప్లానింగ్ అదే ఆలోచిస్తున్నా ఒకరికి
ఎక్కో శాతం మా ఇప్పుడు అలమార్లు తీసుకుంటలేరండి ఇంట్లోనే ఇల్లు కట్టిన వాళ్ళు ఏం చేస్ తరు అలానే సెల్పులు చేసుకుంటారు
ఆ కాకపోతే ఇప్ ఇప్పుడు ఒకరిది పెళ్ళి ఉందండి అయితే ఇచ్చే ప్లానింగ్ ఉనా ఇచ్చే ప్లానింగ్ ఉండి
ఇచ్చేది ఉంటే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ చేసుకుంటే సరిపో పోతది ఇచ్చేది ఉంటే లేదు మన సొంతళ్లే అంటే మనకి ట్వంటీ ట్వంటీ టూ ఉన్న కూడా హెవి అయితది
సార్ ఎలా ట్వంటీ తీసుకున్నా కూడా గేజ్ ఆ దాని లెక్కనే గనిపి గుర్
డోరు ట్వంటీ అంటే బాడీ కు ట్వంటీ టూ వస్తది ఓన్లీ ఫర్ డోర్ కేె
ఆ ఆళ్ళు గుర్టు కూడా పట్టరు లేండి అంత గనం కని
ఆ అట్లా గుర్తుపట్టలేంది మనం ఏంది రెడీమేడ్ గుడ తీసుకోవచ్చు లేకుంటే ఆర్డర్ ఇ చీ ఏ సైజు కావాలో చిన్న సైజుల తీసుకున్నా కూడా నడుస్తది గనీ ఇప్పుడు ఎక్కువ శాతం ఫ్యామిలీ ద్దిసుకుంటారు అయితే ఏం జేయాలె మనం ట్వంటీ టూ ట్వంటీది జేసుకున్నా
ఎంత జే ఎంత జేసినా గూడ ఒక ట్వంటీ థౌసన్ సండయిన బడ్తదేమో గదా ఇరవై వేలు దాటుత్
ఆ టోన్ టు ఫిఫ్ ఫోర్టీన్ అది ట్వంటీ ట్వంటీ టూ అంటే మనకి ట్వంటీ థౌజండ్ లోపలనే అస్తది ఫిఫ్టీన్ సెవెంటీన్ వరకచ్చేస్తది సెవెంటీన్ వరకు అచ్చేస్తది అది ట్వంటీ ట్వంటీ టూది అంటే
సెవెంటీన్ వరకత్తదా
ఆ సెవెంటీన్ ఎయిటీన్ వరకచ్చేస్తది
ఉమ్ మొన్న ఒక్కటి మొన్న ఒక్కటి జూసినా అండి క్కడ ఒక షాప్ ఉంది దాంట్లో చూసాను అయితే మంచిగుండే నేను చూశానది గేజీలెక్క ఇట్లా బెం మనకి తెల్తది గదా ఇప్పుడు తి చూసేది అది ఫస్ట్ కొద్దిగ జు చూసి ఉన్నా నేను బాగుంది పర్వాలేరు రెడీమేట్లనే గని గేజ్ మంచిగ్ డుగుండె దొడ్డుగుండె అది కంపనీ కంపెనీజు ఉండె అండి ఆ మంచి టిదే మొన్న మా బామ్మర్ది కి తీసుకున్నా ఒకటి నేనే పోయ్ న లోయలా తీసుకున్నా అండి అది పదిహేను వేలు పెట్టానండి
పదిహేను వేలు సో రెడీమెంట్ ఆ చేపిచ్చిన్రా
టే అది ఆ కంపెనీ బ్రాండ్ బ్రో దాని పేరేమో ఉందండి మంచిగనే ఆ అవునండి గోజ్రెడ్ గోజ్రెడ్ గోజ్రెద్దే అండి ఉమ్ షి ఆ తెలుసు తెలుసు అదీ అయితే చూశాను అయితే అది ఏంటంటే అది ఇట్ల గీత్ త బడ్డ గూడ ఇట్లా తుడుస్తదంట అదండి
గీత బడినాక గూడ్
ఆ వెళ్తరండి కనపడది మీకు అది చూశా నేను అక్కడ ఆ ఏమో అండి అది నేను చూశాను ఇంకోటెందంటే దాన్ని ఏకుది కొద్దిగా హేమియ ఉండే అది గూడ చూసా ఆ ఏవి ఉన్నది మంచిగున్నది నేను కొట్టి ఇట్లా ఇట్లా బెండ్ జేసి చేశాను పర్వాలేదు బాగుంది దాన్ని పక్కనే ఇంకోటి ఉంది ఆడు ఇంకోటి చూపెట్టాడు అది ఇట్లాంటే ఒత్తు ఒత్తుడు పోతుంది
ఇప్పుడు ఏంధంటే రెడీమేడ్ లో ఎట్లా అంటే హార్డ్ షీట్లు పెడతాన్రు హార్డ్ అంట్ టే గేజ్ ఉండది గనీ షీట్ హార్డ్ ఉంటది దాని వల్ల మంచిష ఇట్లా ముట్ తిన్ గూడ అననుకొన్లి అరే మస్తు గట్టిగున్నది ఇట్లా అంటే కొట్టినా కూడా ఒత్తిపోదు అది హార్ షీట్ ఉంటది దాన్
అవునా
గేజ్ ఉండదు గనీ హా
ఆ హాడుంది మంచిగనే నేను చూశాను మంచిగనే ఉన్నది గట్టిగున్నది అయితే ఆ ఇప్పుడు ఏంధంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒళ్ళు ఇండ్లలో జేస్ కుంటున్రు గదా దాని వల్ల రెడీమెంట్ కి అంత లాభం లేదన్ కొని ఇల్లు కొద్దిగా గేజ్ పెంచేస్తుంటరా మరి ఏమో అంత ఐడియా లేదు అదే అల్మారి ఇంకో జాగాలో అడిగాను అడిగితే పద్దెనిమిది వేలేనన్నాడండి మన సాయి ఎలక్ట్రానిక్ అని ఉంది అక్కడ పోయి అదే అల్మరి అడిగాాను పద్దెనిమిదివేలన్నాడు నేనే ఏంది అంటే కొద్దిగా పలచగా ఉండే మనకి అయితే మళ్ళా పోయి తీసుకున్నానండి అల్మారి బాగుండి పర్వాలేదు
సరే అండి సరే ఓకే అండి మీ వల్ల మాకు బాగా విషయాలు తె సి పో మీ సమాయ
నాకు కూడా చాలా విషయాలు తెలిసిపోయినాయి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ఓకే ఓకే బాయ్
ఓకే త్రినాథ్